హలో నమస్కారం అండి బాగున్నారా అండి ఏం చేస్త ఉన్నారు
ఆ బాగున్నేదేం లే ఒట్టిగా వాకింగ్ చేస్తున్నాయి కదా బయట ఆ తిన్నాం ఇంకా తినాలే ఇప్పుడు కొ టైం ఇంకా కాలే ఇప్పుడు తింటా కొంసేపు తరువాత
ఆ ఇప్పటిం ఇంటారా అండి ఈ రోజు ఉన్నారాండి మరి
ఆ ఉన్నాండి
రోజా ఉన్నారు అన్ని రోజా ఉంటా
ఆ బటి తట్టల్ మొత్తం
అందరు థర్టీ ఉంటారు మీరేం చల్ న్నారండి మరి అలీ మహాఫిజా హాఫీస్ అవుతున్నారు ఇక్కడ హస్టల్లో లో ఉంటారా చ్చి వెళ్తాం వెళ్తుంటారా అండి అ చల్ అ సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు
నేను ఈ ఇ ఇప్పుడు రంజాన్ క్కడ రంజాన్ హాలడేస్ దొరికినై ఇంకా కొన్ని రోజు లై
ఆ స్కూల్కి వెళ్తారు మ్ ఎ ఉ వీక్లీ లో ఎప్పుడు హాలిడే ఉంటుంది సండే ఉంటుంద
ఫ్రైడే ఒకటి ర ఒక్క రోజే ఉంటది సండే ఉండదు
సండే మళ్ళీ వర్కింగ్ డే నే
ఆ ఓన్లీ ఫ్రైడే బకర త్రా జ బెండకాట ఉండదిగా సంబరూర్ గాజ్యావసం ఇము ఉండదు ఆ ఏమున్నావవు ఓన్లీ రంజాన్ బకరీద్
చాలా బాగా మాట్లాడుతున్నారుగా మీ వాయిస్ బాగుంది బా మాట్లాడుతున్నారు తెలుగు మా వెలాడ్డ వచ్చా మీకు వచ్చు ఓకే మీరు ఎక్కువగా ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు ఇం
నేను ఎక్కువ మా భాషనే మీ ముస్లిం కదా ముస్లిం భాషనే మాట్లాడతాం
ఓకే మీరు చదువు కాకుండా ఇంకేమైనా చేస్తారా ఇంట్లో పనులు
ఆ ఇకువ నేనే చేస్తా అన్ని కూరగాయలు ఇ అన్ని నేనే చేస్తా
ఓకే బయట వస అని మీరు తీసుకు కొచ్చి ఇస్తూంటారు కూరగాయలు షాప్ హోమ్ నీడ్స్ అవన్నీ కావాలంటే మీరు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మీ డాడీకి ఏమైనా హెల్ప్ చేస్తారా మరి మీ డాడీ ఏం పని చేస్తుంటారు
మా డాడీ అక్కడ అదీ కి ముందు దశ్మరెడ్డి పక్కన పాన్ షాప్ మా డాడీది ఆయన కూడా హెల్ప్ చేస్తా
ఆ నేం కూడా చేస్ ఆ సామాన్ దేవడంతోగాని చేస్తరు మీరు పాన్ కడ్తారా, మరి మీరు కూడా కడతారు మీకొ చ్చా పాన్ కట్టడం ఉమ్ ఓకే ఓకే ఇంక మీరు ఇంట్లో పనులు చేస్తారు మీ డాడీ హెల్ప్ చేస్తారు చదువుకుంటారు నమాజులు చదువు తారా
ఆ చదివాం
చదువుతారు మీరు మీరు మీ మదర్సాల ఏం చేస్తారు మరి పొద్దనుంచి సాయంత్రం దా
మేం పోదున్న నైన్
మ నా నన్న నేద ఇద న డెట్ షన్ క్లాస్ంత ఆ
వెళ్ళి కురాన్ చదువు చదు కుంటాం ఎ ఒక లెవన్ దాకా లెవన్ తర్వాత ఇంటర్బెలయి తేలిద్ ఇగ టువల్వ్ వరకు మా అదే చుట్టి అయితది.
ఆ
చుట్టి అయితది. అయితే అన్నం అన్నం దిన్ టం. అన్నం తినిన్ తర్వత ఆ నమాజ్ చదువుకోని కొన్సేపు ఒక అర్థగంట గం ట పనుకుంటాం.
ఆ ఆ ఆ
తర్వాత ఇంకా లేచి పూజలు చేసుకొని మళ్ళీ కురాన్ చదువుతారు ఫోర్ థర్టీ ఫైవ్క్ అట్లా తర్వాతా తర్వాత చుట్టి అయితే నమాజ్ చదుకొని ఇంటికి వస్తాము.
ఒకే మీకు లాంగ్వేజెస్ ఉంటవా తెలుగుఇంగ్లీష్.
ఆ ఉంటాయి తెలుగు ఉం ఉంటది ఇంగ్లీష్ ఉంటది. మ్యాథ్స్ ఉంటది.
ఊ మ్యాథ్స్ చేస్తారా మరి మీరు ఊ ఉర్దూ చదవడం వచ్చా మరి మీకు ఒకే అరబీ చదువుతారు, ఉర్దూ చదువుతారు, ఇంగ్లీష్ ఆ మీరు బాగా చదువుతారా మరి మీ మదర్సలో మీరు ఏ ర్యాంక్ లో వస్త స్తారు మీరూ ఏ ర్యాంక్ వస్తుంది మరి మీ మదర్సాలో
ఈ ఈ ఎక్జామ్ లో వెళ్ళలేదు నేను హైదరాబాద్లో ఉన్న వెళ్ళిన అప్పుడు
చెల్లారప్పుడు ఎగ్జామ్స్ రాయలేదు. ఊహు మీరు నమాజులు అవి చదువిపిస్తారా మరి మీ మదర్సలో చదువిపిస్తారు. అని ఎవరు నేర్పిస్తారు మీకు ఆ
చదివిపిస్తే
సారూ మీరు బైహాడ్ చేస్తారా చూడకుండా చదుతారా ఖురాన్ని చూడకుండ చదువుతారు మీ మీరు చ స్టార్ట్ చేస్ తరా మరి స్టార్ట్ చేసి సారు ఎన్నో పర వరకు వచ్చింది.
ఇప్పుడూ రెండు
రెండో పర్వతీ చూడకుండా చదువుతారా రెండు పరాలు ఇకా పార వకు సంత
రంజాన్ తర్వాత ఆ పోతే హైదరాబాద్ పోతా లేకపోతే ఇక్కడ
ఎందుకండి క్కడ చదుతా ఇంకా అ సరే
అ
హ మీరేం చేస్త్ స్తుంటారు ఇంకా మీ రంజాన్ ఎలా అవుతుంది బాగా నే అవుతుందా మజీద్ లో ఎంజాయ్ చేస్తున్నారా బాగా రంజాన్ విత్ ఫ్రెండ్స్ ఉన్నారా మరి రంజాన్ లో మజీద్ లో ఎంతమంది ఉన్నారు
ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫె వన్ ఫిఫ్టీ హండ్రెడ్
ప్లానింగ్ చేస్త స్తారా మరి ఏమేమి తీసుకొని వెళ్తారు ఇఫ్తార్ కి వెళ్తే
ఇష్టానికిైతే అందబజ్జి మిర్చి బజ్జి జిలేబీలు జూస్లు ఇంకా అ ని నింబు లెమన్ వాటర్ హలీం కద్దుకిర్ అట్లా తీసుకోపోతాం
మీరు చేస్తుంటారా ఇంట్లో ఏమైనా వంటకాలు
ఆ చేస్తాం మొన్న చిప్స్ చేసిన
చిప్స్ ఏం చిప్ చేసారు ఎలా చేసారు చిప్స్
ముందు ఆలుగడ్డలు కోసేసుకున్నా స్లైస్లు సర్కిల్ స్లైస్లు పోసుకొని కొంసేపు సాల్ట్ వాటర్లో ఉంచిన ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ల
ఆ
కొంచెం దాంది కొంచెం టేస్ట్ ఉంటది కదా ఇట్లా అ టేస్ట్ అ టేస్ట్ టు పోతది సల్ట్ వాటర్ లో వేస్తే ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అట్లా ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడితే పోతది
ఆ
మరి తర్వాత కొంచము డ్రై చేసినం ఫ్యాన్ కింద పెట్టినా కొంచెం సేపు పెట్టి తర్వా ఆయిల్ వేడి చేసిన చేసిందా త మంచిగా వేడవాలి ఆయిల్ ఆయిల్
హ్మ్ హ్మ్
వేడిగయితే చిప్స్ ఏసిన చిప్స్ వేసిన తర్వాత మ మంచి గా క్రిస్పీ ఉండాలి
ఓకే ఓకే
హ్మ్ తర్వాత య ఉహ్ తర్వాత తీసుకొని సాల్ట్ ఆ అదే కారంం ఏసిన ఏసి మిక్స్ చేసి సినా
హహ్మ్మ్
పోయింది అంతే ఇగ రెడీ అయింది
ఒకే మీరూదిన్నారు ఇంకా
ఆహ్
ఉహ్మ్మ్ హు దివాళి కే రెంటిస్ చేయించారా మరి మీరు ఒకటి చేసినాంటగా
చె టెస్ట్ చేసిన
చేయించారు ఇంకా ఇంకేమేమి చేస్తుంటారు మీరుే లో వంటకం హ్మ్మ్ ఇప్పుడు ఒకసారి ఏదు చేసాను అంటారు మీ మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా
ఆ చేస్తాను
ఉమ్ ఇంకా ఎంటిది ఈరోోజు ఏం తీసుకెళ్లారు మరి సర్లో
ఈ రోజా అండా బజ్జీ మిర్చి బజ్జి గ్యారెల్ ఇంకా అక్క జూస్ పక్క జూస్ పె
తీసుకెళ్లారు
హ్మ్మ్ వాటర్ ఫ్రెండ్స్ కూడా అదే తీసుకొస్తారు
చ్చారు మరి రంజన్ షాపింగ్ చేసుకున్నారా మీది ఎందుకు చేసుకోలేదా
ఆ కొంచం డబ్బులు టైట్ గా ఉంది డాడీ తో అందుక్ కొంచెం డాడీ కి డబ్బులు టైట్గా ఉంది
చామ్ టైట్ ఉంది అనేసి చేయలేదు ఇంకా ఉమ్ చేస్తే ఎక్కడ చేస్తారు మీరు ఎక్కువ వరంగల్ల్ హైదరాబదా నన గ చేస్తా కమ్మం లో చేస్తారు మీరు ఎక్కువ ఎయిట్ వెళ్తారు తిరుగుతారు
కమ్మం హమ్మం మహిబాద్ నేను ఎక్కువ తిరిగదే ఆ నేను ఎక్కువ తిరుగుతా హమ్మం మహిబాదే తిరుగుతా ఎక్కువ మహిబాద్
ఖమంలో ఏమే చూసారు మరి పడ గ
ఎంటండి
కమ్మం లో ఏమేం
చాలా చేసినా నను నాన్న
అ మీరు ఓకే వెళ్ళి తిరిగి చూసి వస్తారా
తరికి చూస్త చూ న్నా ట్యాంగ్ బండ్ చూసినా గొరిల్లా పార్
ఊ
నాగూరిల్లా పార్క్ చూ సినా వెలుగుమట్ల చూసినా ఇంకా పార్కులు కూడా తిరిగిడ
మూవీస్ కెళ్ళారా మరి
ఆ ఒక్కసారి కూడా వెళ్ళలే
ఒక్కసారి గూడా పోలేదు ఓన్లీ
ఆ కీ మా అక్క వెళ్ళింది కానీ నేను
మీ అక్కనిఐ తీసుకెళ్లారు గాని మీకు తీసుకుపోలేదు సరే అండి థ్యాంక్ యూ అండి మాకు మీ టైమ్ ఇచ్చినందుకు
ఆ టాంక్
బాయ్
బాయ్